హలో చెప్పండి. చాందిని నమస్కారం. చెప్పండి చేస్తున్నారు. ఏం చేయలేదండి ఇప్పుడే కాలేజ్ అయిపోయింది వచ్చి అలా ఉన్నాం. చాలా బోర్ కొడతాంది.
ఎలా జరుగుతుంది మీ ట్రైనింగ్.
రా ఏందో జరుగుతాంది. వాళ్లెందో చెప్తున్నారు. మేమేదో చేస్తున్నాం. అందులో సగం టైం బొక్కే. ఏమో బ్రో వచ్చ చ్చే వరకు నమ్మకాల్లేవ్. వచ్చి వెళ్ళే వరకు కూడా నమ్మకాల్లేవు.
మీక్కూడా టెన్ డేస్ సి నేర్పిచ్చారా లేదా
సి సి కాదు మాకు జ జావా ట్వంటీ ఫైవ్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ క్లా ఏడబల్యూ ఎస్ చెప్పారు. ఇంకా అదే టూ డేస్ అలా ఉంది అంతే. హా బట్ కానీ. ఫై డేస్ కాంప్లిమెంటరీగా ఇస్తాము అంటున్నారు, బట్ కానీ చెప్తారో లేదో తెలీదు. ఆఫ్
ఆ అదే మొన్న వెళ్తున్నప్పుడు ఎవరో మాట్లాడుతుంటే విన్నా. ఫిఫ్టీ డే స్స్
ఆ కాంప్లిమెంట్రీగా ఫైవ్ డేస్. స మేం ఇన్స్టాక్ చెప్తాము అన్నారు, బట్ కానీ అది చెప్తారా లేదో తెలీదు.
ఓకే చెప్పే అంత వరకు బాగ చెప్పారా. మాకు జరుగుతుందీ మాకు, ప్రోగ్రామింగ్ రాదు కాబట్ట్ టి కష్టంగా ఉంది అర్ధం చేసుకోవడం, చెయ్యడము. వాళ్ళు అక్కడ ఇచ్చిందే రాయగలుగుతున్నాం తప్పా, మా ఓన్గా రాయలేక్ పోతున్నాం.
ఇప్పుడ్ నువ్వు ఐటీ ట్రైనింగ్ వెళ్తున్నావా.
లేదు లేదు కోరు ఇప్పుడు జరుగుతున్న ట్రైనింగ్ లో. షీ కావాలి నాకు నువ్వు శివు నేర్పిచ్చు.
ఆ సి నేను, ఎప్పుడో నేర్చుకున్నప్పుడు నాకే గుర్తులేదు. నేర్చుకున్న ఏదో ఉపన్యాసాలు గుర్తులేద్ సరిగా కాని ఏదో చెప్తా లేరా. అఓ
ఎలా జరిగింది మీ ట్రిప్ప
ట్రిప్పా చాలా బాగా జరిగిందీ. అందరం కల్సి ఎళ్ళాం గదా, చాలా బాగున్నిడింది. బా ఎంజాయ్ చేశినం లాస్ట్ కీ అనుకున్నది ఒకటి చేసింది ఒకటీ అయింది అక్కడా.
ఎళ్ళలేదు గదా పాండిచ్చెర్రీకి.
ఆ పాండిచెర్రీకెళ్ళాలనే చాలా ప్లాన్ చేసుకొని ఎళ్ళాం లాస్ట్ కి అక్కడికి ఎళ్తే ఏమో. దొబ్బిందీ ఇంకేమి చేయలేకా. రిటర్న్ వచ్చేసాం బట్ కానీ జరిగినంత వరకు అయితే బాగా జరిగింది అందరం కలిసి మా మాట్లాడుతూ గిరి ప్రదక్షణ్ చేయడం చాలా బాగా అనిపిచ్చిందీ.
ఎన్ని అవర్స్ చేశారు గిరి ప్ర్రదక్షణా.
మేము లెవెన్ కి స్టార్ట్ చేస్త్ తే మాకు రిటర్న్ వచ్చేసరికి ఫోర్ థర్టీ అయ్యింది.
గిరిప్రదక్షణకా.
ఆ మేమ్ చాలాసేపు. హ నైట్ లెవెన్కి స్టార్ట్ చేసాం.
ఓ ఏ టైం లో అయినా వెళ్ళొచ్చా తిరుపతిలో రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవా.
రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఏ టైం అన్నా వెళ్ళొచ్చు అంతే. దర్శనానికీ ఆడా టైం ఉంది రెస్ట్రిక్షన్స్ ఉన్నాయ్. లేదు మేమ్ ఏ వెళ్ళిందీ ఫోర్ అయింది, ఫోర్ థర్టీ అయింది.
ఈవినింగ్ ఫోర్
ఆ ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందీ. తర్వాత వెళ్ళి అక్కడ లగేజ్ అంతా పెట్ ట్టేసీ స్నానం చేసుకొనీ, దర్శనానికి సెవెన్ కేమో వెళ్ళాం. మేము గిరి ప్రదక్ష క్షణ చేసి దర్శనం చేసుకోలేదు.
దర్శనం చేసుకున్నాక గిరి ప్రదక్షణకి వెళ్ళారా. అలా గూడా చేస్తారా.
చేస్తారంటా. బట్ కానీ మ మేమ్ మేము గూడా ఫస్ట్ టైం. మే చేసాం. బట్ కానీ అక్కడ టైమింగ్సూ సెట్ కాకుండా అలా చేయాల్సి వచ్చింది.
ముందు అందుకే ప్లాన్ చేసుకోండి అని చెప్పాను.
ప్లాన్ చేసుకోండి అం న్నాహ అది కాదు. ప్చ్ అక్కడా మనకింకా ట్రైన్ లేదు ఇక్కడా స్టార్ట్ అయి తిరుపతిలో ఉండేది ట్వెల్ కి ట్రైను. ట్వెల్వ్ కి వెళ్తే ఫోర్ థర్ట్ దింపుతారు మనం ఇంకా ఫోర్ థర్టీకి ఇంకా ఆడునుంచి ఆటో ఎక్కి ఏళ్ళేసరికి ఫైవ్ అయింది ఇంకక్క లాగేజ్ అంత పెట్టి గిరి ప్రదక్షణ చేసి వచ్చే లోపు ఇక్కడ దర్శనం క్లోజ్ చేసేస్తారు ఎయిట్ థర్టీ కే అనుకుంటా లాస్ట్
మీరు గిరిప్రదక్షణ చేయడానికి లేదు గిరిప్రదక్షణ సిక్స్ అవర్స్ అను కో మీరు సిక్స్ కి స్టార్ట్ అయితే నైట్ ట్వెల్ కి అయితుంది మీకు మళ్ళీ గు ట టైమింగ్స్ ఏంటి గుడి ఓపెనింగ్ క్లోజింగ్
టిక్ ఓపెన్ చేస్తారు
ఏముంది మీరు మళ్ళీ రూమ్ కేళ్ళిపోయి స్నానం చేసేసి తి గిరిప్రదక్షణ చేసాక స్నానం చేస్తారు కదా చెమట
ఆ ఆ అదే స్నానం చేసే వెళ్ళాలి మేము అందుకే మాకింకా అంటే మార్నింగ్ ఒకవేళ మేము అలా చేసా మేము మళ్ళీ పాండిచేరికి అలా అంతా వెళ్ళలేం అనేసి అంటే అంద అంటే ఏదో అయిపోయింది లే బ్రా అంటే ఏమన్నారంటే ఇలా కూడా చెయొచ్చు అన్నారు అంటే ఇలా కూడా చేస్తారు అన్నారు టే ఏం కాదు లే అని చెప్పేసి స్నానం చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాము దర్శనం అయి వచ్చేసరి కి మేమ్ మాకు ఒక ఎయిట్ అయిపోయింది బట్ కానీ మేము అంతా తిరుకుంటు వచ్చేసరికి నైన్ అలా ఐ తినేసి కాసేపు కూర్చోయిండి లేవన్ కి స్టార్ట్ చేశాం ఫోర్ థర్టీకి అలా అయిపోయింది తర్వాత ఫోర్ థర్టీ కయిపోయింది ఇంకా వాళ్ళ మమ్మీ ఒప్పుకోలేదు కదా ఎంతోసేపు ట్రై చేసినాం ట్రై చేసినాం అవ్వలేదు ఇంక ఇదంతా అయ్యే పనిలాగా కాదని చెప్పేసి కాసేపు ఉండేసి అట్లే ఇంక దండం పెట్టుకనిచ్చ దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు వచ్చేషినం రైల్వే స్టేషన్ కు వ
ఇంకా తిరుమలకైనా ఎల్లుండాల్సిందిగా అక్కడికి వచ్చారు
ఆ వెళ్ళుండాల్సింది బట్ కానీ ఏం ఏమో నేను అలాగే ఇంటికి వెళ్ళిపోయా కాట్పాడిలో ది గేసి మా ఇంట్లో వాళ్ళు ఇంకెలాగో కాలేజ్కి ఏళ్ళలేవు కదా ఇంటికి వచ్చేసేయి మండే వెళ్దువు అన్నారు
ఉ
సో అందుకని ఇంటికేళ్ళిపోయా ఇంటికెళ్ళిపోయి నిన్న వచ్చా
వాళ్ళు ఎల్లారా తిరుమలకి
ఎవ్వరు పోలేదు
అవునా అంటే నార్మల్గా అందరు ఎట్లా ప్లాన్ చేస్తారు శ్రీశైలం పాండిచెర్రీ టు మినిట్స్ ఆ తర్వాత తిరుమల చూసుకొని ఎవరు ప్యాకప్ అయిపోతారు కదా
ఉహు ఏమో బ్రో అప్పటికి కాళ్లు నొప్పులుగా ఉన్నాయిమే అందరికి కొంచెం ఆ అది ఇంకా ఇంకా ఎవరికి ఓపిక లేదు అని
ముందు గుడిలు ట్రిప్స అంటే టాబ్లెట్స్ కదా ముందు ఉండాలి
అది కాకుండా ఇంకొటెంటంటే అప్పుడు అన్నారు వాళ్ళు కొంతమంది ఈసారీ తిరుమల ఎల్దామ్ మని ఒక అమ్మాయి వండుకొని ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఇంకా వెళ్ళలేదంట తిరుమల సో సో అందుకని నేను వెళ్తే మా పేరెంట్స్ తోనే ఫస్ట్ వెళ్తాను ఫస్ట్ టైమ్ వెళ్లేది మా పేరెంట్స్ తోనే ఏళ్ళ లి అని చెప్పేసి అమ్మాయి రానని చెప్పింది ఇంకా ఆ అది చాలా హ్యాపీనెస్ ఉంటది అవును నేను కూడా వెలిన టూ టైమ్స్ ఫ్రెండ్స్ తో వెళ్ళ అది ఎంతన్నా ఫ్రెం స్
ఆ అది ఒకటి బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాకపోతే ఇంక ఎప్పుడు వెళ్తా ఫ్యామిలీ
ఆ ఇంకా ఈ వన్ ఇయర్ అలా అయిపోయాక తర్వాత ఎప్పుడున్న ఫ్యామిలీ
ఆ అదే కదా అప్పుడు కొలీస్ వేరు ఇప్పుడు వీళ్ళు వేరు ఎప్పుడుద అప్పుడేగా ఆమ్
తర్వాత ఇంకా ఎక్కడ హర్ష కూడా వాళ్ళ మమ్మీ ఒప్పుకోలా అందుకని ఆ పిల్లపో నాకు అందరూ పిచ్చేస్తారు అలాగే
ఎల్లుండాల్సిందంది ఇంకొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్త ట్టుండేది ఇంకా ఎక్కువ మెమరీస్ పోగు చేసుకునీ
చాలా బాగున్నాయి చాలా మిస్ట్ అయిపోయానా అనిపిస్తుంది నాకు వచ్చేదాకా అనిపచ్చింది అట్లీస్ట్ వెళ్ళింటే బాగుడు అని
నేను అనుకున్న పాండి వెళ్ళకపోతే తిరుమల నీ ఎల్లుుంటారేమో అని
లేదు బ్రో వెళ్ళ లేదు సెల్లె సారి మనంమందరం వెళ్దాం లే ఇంకోసారి ఎప్పుడైనా అంతే ఏముంది
అశో అయిపోయిన నెక్స్ట్ వీకే మనకి ఏంటి ఆ ఇంటర్నల్స్ ఉంటాయా లేదంటే వన్ వీక్ గ్యాప్ ఉంటుందా
కాని ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఉంటది ఫస్ట్ వీక్ నుంచి ఉంటుందని చెప్పారూ మాకు
సెకండ్ వీక్ అయితే బాగుండు ఎందుకంటే ఇప్పుడు ఉన్నా సరే రంజాన్ మంత్ కాబట్టి గుళ్కి వెళ్ళలేను నేను అప్పుడు నిన్న హర్షిత ఏదో చెప్పింది మదనపల్లిలో ఒక అమ్మవారికి గుడి ఉన్నాయి
చౌడేశ్వరి తల్లి అదే అది బస్ స్టాండ్ నుంచి వస్తేనే కనిపిస్తుంది
కదిరి నరసింహస్వామి ఇంకా
ఇక్కడ వెళ్ళొచ్చినం మేము చాలా బాగుంటది వెళ్ళండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కలిసి
చాలా బాగుంటది లైక్ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే అట్లా ప్లాన్ చేసుకోవాలి
అలా చేసుకొని వెళ్తే ఫ్రెండ్స్ అంతా కలిసి సరిపోతుంది ఎలాగో ఫ్రీ బస్సే కాబట్టి చ్చ ఎలా చచ్చ
ఆ
వెళ్దాం ఆయన ఏం చేసినా ఇంకా అయ త్రీ వన్ లోనే త్రీ టూ లోనే ఇంక అంతే అయిపోయింది మన గుడ్ డేస్ అన్ని అయిపోయినాయి
అవును ఇంకా నుంచి కాలేజ్ లో గ్యాప్ ఇవ్వరుగా. ఇప్పుటికే వర్ షాప్లు వర్ షాప్లు వెళ్ళొదు అంటున్నారు ఇంకా మనం వచ్చే చిన్న. చిన్న గ్యాప్స్ ని తీసుకోకపోతే మనకి ఇంకా ఏం ఉండదు. రోజు బడికి వెళ్ళి రావడం ఆ బడి ఎగ్గొట్టి వచ్చి ఫోన్ చూసు.
ఆ అదేగా చేస్తున్నాం రోజు.
ఉ ఏవో ఉంటాయిగా నాలుగైదు జ్ఞాపకాలు. బ్రహ్మానందని చెప్పినట్టు జీవితం అంటే జ్ఞాపకల్ని పోగు చేసుకోవడం. కుదిరినన్న జ్ఞాపకాలు పోగేసుకోవాలి. బ్రహ్మి చెప్పాడు విఆర్ టాక్స్ ఇంటర్వ్యూ లో. ప్రభాస్ ఏం చెప్పాడు ఎప్పుడు ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పాడు.
ఇంటర్వలో కాదు అంటేనే చెప్తాడు కదా అది నాది కూర్చొచ్చి చెప్పినాలే నేను. మనకు మనకున్నది ఒక్కటే ఒక లైఫ్ మానస
ఆహా. చిన్న లైఫ్ మిచి. ఏం మూవీస్ సూతానావ్.
అ.
మూవీస్ ఏం చూస్తున్నావ్
ఏం చూడలే ఈ మధ్య ఏదైనా రికమెండ్ చేసి చూస్తే మంచిగా ఉండదు మంచి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అలా ఏదైనా సిరా ఇట్లా ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడో వచ్చాయి చూసేసా.
ఎప్పుడెప్పుడో నా ఇప్పుడు నాకు బాగా నచ్చిన మూవీ అన్ విత్లవ్వే జిగ్రీస్ చూసావా
చెప్పాలే
ఆ చూడు జిగ్రీష్ చూడు హనీ చూసావా.
లేదే
చూడు
నేను ఇంకొక మూవీ ఆ చాలు చాలే నేను ఒక మూవీ. కోసం వెయిట్ చేస్తున్నా నీలవే మూవీ బాగుంది అన్నారు కానీ ఎక్కడ దొరకట్లే మూవీ.
అవునా
ఆ
తెలీదు ఎవరు యాక్టర్స్
ఎవరో కొత్త వాళ్ళు
ఉహు
కొత్త వాళ్ళే కానీ బాగుంది అన్నారు అంటే ఓకే నేను కట్ చేసి నీకు మళ్ళీ చేస్తా నెంబర్ చెప్పు గట్టిగా చెప్పు ఓకే బాయ్